ఏం చేస్తున్నావు మ్మ్ బాగున్నా నువ్వు
నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నాము
ఏం చేయలే ఇంకా తిని ఇప్పుడే బయటకు వచ్చిన నువ్వు
మ్ నేను ఏం లేదు మా కజిన్ ఫోన్ చేసింటె ఇప్పుడే మాట్లాడేసి ఇంకా మా పిల్లి పైకి వెళ్ళింటే కానీ కింద పిలుచుకొని వచ్చి వెళ్ళినా
ఓహో
మ్మ్ ఇంకేటిది
నిన్న మ్మ్
మ్మ్ ఇంకా ఆమెను ఈనడమనా మన ఈసీఈ డిపార్ట్మెంట్ లో చాలా మంది వెళ్ పోయిన నంతా లైక్ ప్రశాంత్ సారు కవి ప్రియా మేడము ఆ ఆమె కూడా వెళ్ళ పిన్నంట ఇంకా వచ్చి అరివరు చుసారు
మ్
ఇంకా సింహాద్రి సార్ అంటే ఎవరు చెప్పా
ఇంకా మనకి కొత్త వాళ్ళు ఏమన్నా వస్తారు అంటన
వస్తా ఇక అంతే రాహుల్ మండోలా సార్ కూడా వెళ్ళిపినారంట ఇంకా కొత్త వాళ్ళు ఎవరు వస్తారేమో ఇంకా ఏమన్నా
ఆహా రాకపోతే మనకి ఇబ్బంది అయిపోతుందేమో
మ్మ్ వాళ్ళ వచ్చినా మన ఏం వినేది ఏమి ఉండదులే
ఆ అదే కరెక్టే కానీ
ఇంకా ఇది ఓపెన్ ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా దాంట్లో సేమ్ సేమ్ పడితే చాలు
అవును
మ్మ్ ఇంకా అవంతా మన డిపార్ట్మెంట్ కి సంబంధించిన సబ్జెక్ట్సే కదా
అక్కడ ఉన్నా ఆప్షన్స్ అన్నినా
ఆ
ఆ మన సబ్జెక్ట్ క సంబంధించినేటివే
ఉమ్ ఇంకా చాలా పెరిగిపోయిందిదా అసలు టెక్నాలజీ
అవునవును
ఇంగా ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకున్నావా ఒకవేళ ట్వంటీ ఫిఫ్టీలో మన లైఫ్ ఎట్లా ఉంటుందో అని
ఆ అవునండి నేన్ గుడ చాలా సార్లు ఆలోచించిన ప్రతి హియర్ టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది కదా
ఊ అవును నిజమే కానీ మన పేరెంట్స్ చెప్పేవారు గదా ఇప్పుడు వాళ్ళకీస్ మార్ట్ ఫోన్స్ లేకపోయావని ఆ కాలంలో
ఊ అవును ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేకన్నా మనమయితే ఒక్క రోజు ఉండలేము వాళ్ళెలా ఉన్నారు
మ్ నవును నిజమే ఇంకా వొచ్చి ఇప్పుడు ఒకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వా త ఇంకా ఎన్ని చేంజెస్ ఉంటాయో ఏమో కదా
ఊ నిజమే కరెక్టే ఉంటాయ్ చాలానే ఉంటాయ్ అన్పిస్తాంది నాకు
ఊ ఊ ఇంకా మనం ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్నట్టు ఇంగంతా ఎలక్ట్రికల్ బైక్సూ కార్స్ అన్ని వచ్చేస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అయితే ఇంగ కామన్ అయిపోతాయేమో
ఊ అవును కార్ ఆటోమేటిక్ గ్గా రోడ్ రూల్స్ ని ఫాలో చేస్తూ డెస్టినేషన్ కి వెళ్ళి పోచ్చు ఇంగా ఇవి చానా మన కంట్రీ లోకి రాలేదంతే బైట దేశాలల్లో వచ్చేస్నాయ్ ఇలాంటి కార్సు
ఆ అవును నిజమే నేను చానా చూస్న రీల్స్ లో అవే సెల్ఫ్ డ్రైవ్ చేస్కొని వేరే దారి నించి వేరే దారిగ్గుడ వెళ్పోతాయి మనమేమంత కూచ్చోలంతే జస్ట్ అవే డ్రైవ్ జెస్కొని సెల్ఫ్ గా వెళ్ళిపోతున్నాయ్
ఊ
ఇంకా అయితే అప్పుడు ఇంగ డ్రైవింగ్ లైసెన్స్ గుడ అంత అవుస్రం ఉండకపోవచ్చేమో
అవును కరెక్టే కొన్ని సిచ్యువేషన్ లో మాత్రం హ్యూమన్ కంట్రోలే
ఊమ్ రా అవ్ నా నిజమే ఇంగా అట్లైతే ఇప్ ఇప్పుడూ సెల్ఫ్ డ్రైవింగ్ అంటాన్నాం గదా అప్పుడైతే ఇంగ ట్రాఫిక్ క్కు యాక్సిడెంట్స్ గూడ తగ్గుతాయేమో కదా
ఆ టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయ్ తగ్గడానికి
ఊ అవును అది గూడ నిజమేలె ఇంగ వొచ్చి ఇంగ పెట్రోలువి డీజల్ ఇంగా వెహికల్స్ అన్ తా ఇంగ ఆల్మోస్ట్ కన్పీవన్మాట
ఊమ్ కరెక్టే ఇంకా ఎలక్ట్రిక్ అండ్ హైడ్రోజన్ వెహికల్స్ ఎక్కువ అయిపోతాయేమొ
ఊ లవును నిజమే ఇంగా ఇంగ ఎలక్ట్రిక్ కాబట్టి ఇంగ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రతి రోడ్డు మీద ఉంటాయ్ అనుకుంటా ఎందుకంటే ఇంగ చఛార్జింగ్ లే పోతే ఇంగ ఎట్ల నడుస్తాయ్ చొప్పు
అది గుడ నిజమే ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వొచ్చేమో ఫాస్ట్ గా చార్జింగ్ కూడ ఫ్యూ మినిట్స్ లో అయిపోయేలాగా చేస్తారేమో
ఊ అవ్ ను ఇవంతా స్మార్ట్ గా చేస్కుంటన్నారు ఇంగా గా స్మాట్ గా చానా చేసే ఉన్నాయ్ గదా ఇప్పుడు మనం ఆలోచించుకుంటే స్మా స్మార్ట్ వాచ్ గురించి ఎప్పుడైనా విన్నావా రేట్స్ వెహికల్స్ కమ్యూనికేట్ చేసి చే ఉమ్ అవును అది చాలా సూప్పర్ ఐడియా గదా అసలు
ఉమ్ అవునవును ఇంకా అప్పుడైతే ట్రాఫిక్ జామ్స్ కూడా తగ్గిపోతాయి.
ఉమ్మ్ ఇంగా ఇవ్వంత ఒక పక్కన పెట్టుకుంటే ఇంగా మనకి స్కూల్స్ ఎట్లా ఉంటాయో ట్వంటీ ఫిఫ్టీ లో అసలు ఆలో చించుకుంటేనే భయమవుతాంది.
ఉమ్మ్ వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉంటాయేమో అన్ని
ఉమ్మ్ అవును నిజమే ఇంగా స్టూడెంట్స్ అయితే ఇంగా ఇంట్లో నుంచి ఇంగా క్లాస్ రూమ్ లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. త్రీడి లాగా ఉమ్మ్ కరెక్టే ఇంకా టీచర్స్ త్రీడీ మోడల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. ఉమ్మ్ అవును నాక్ తెలిసి ఇంగా ఎక్యూప్మెంట్ గుడా ఉండది ఇట్లా టీచర్స్ కంటా ఎందుకంటే ఇప్పుడన్ తా ఆన్లైన్ లోనే గదా అంతా ఈ రోబోట్స్ ఇవ్వంతే చెప్పేస్తా ఉంటారు.
ఉమ్మ్ కరెక్ట్ ఇది కూడా
హుమ్మ్ ఇంగా సైన్స్ క్లాసెస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అవి మా బన్ అంటే బ్రెయిన్ కే క్కలంటే మనం చూడాలా గదా
ఉమ్ అవును ఇంకా హ్యూమన్ హార్ట్ ని వర్చువల్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
ఉమ్మ్ అవు నిజం ఎట్లా ఫంక్షన్ జేస్తుంది, బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎట్ల వస్తుంది, ఎట్ల పోత్ ఉంటుందని అంతా తెల్సుకోవచ్చు.
ఉమ్మ్
ఇంకా ఒచ్చి ఇంగా స్పేస్ ని క్లాస్ రూమ్ లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చేమో గదా. ఉ
అది కూడా కరెక్ట్, హిస్టరీ లెసన్స్ లో ఓల్డ్ కింగ్డమ్స్ ని లైవ్ గా చూసినట్
ఉమ్మ్ ఆ ఇవ్వంతా ఒక సైడ్ అయితే చెప్పే వరకు ఒక సైడ్ ఉంటుంది, ఇంగా మనం రాయాల గదా ఎగ్ గ్జామ్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నావ్
ఇంకా ఈ ఆట్ ఫిషియల్ ఇంటెలిజన్సీ ఇండివిజువల్ గా లెర్నింగ్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనుకుంటా.
ఉమ్మ్ అవును ఇంగా ఆ టైమ్ లో అయితే ఇంగా ఓబ్ కాపీ చేయడం చానా ఇంపాసిబుల్, ఎందుకంటే ఇంగా అంతా ఏ ఐ కంట్రోల్ లోనే ఉంటుంది, కెమెరాస్ అన్ని ఆన్ లోనే ఉంటాయి గదా.
అవునవును అది మాత్రం కరె క్టే ఇంకా ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఏ ఐ కాబట్టి డిస్క్యాలిఫై చేసేస్తుంది.
ఉమ్ అవును నిజమే ఇప్పుడు మనకి జరుగుతాంది గదా ప్లేస్మెంట్స్ లో కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒచ్చినా ఇంగా మనం డిస్క్వాలిఫై అయిపోతామంట.
ఉమ్ అవునవును కొన్ని కొన్ని మనకి తెలియకనేనే జరిగిపోయిన వాటి వల్ల కూడా లూజ్ అయిపోతాం.
ఉమ్మ్ అవును నిజమే ఇంకా హాస్పిటల్ లో ఫ్యూచర్ టెక్నాలజీ ఏమనుకుంటున్నావ్ గ
ఇంకా ఏఐ డిసీజెస్ ని సిమ్టమ్స్ వచ్చే ముందే
టికెట్ చేస్తుంది ఉమ్ అది కూడా నిజమే లే ఇంగా స్మార్ట్ వాచెస్ హెల్త్ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తా ఏమో కదా
హు అవునవును ఇంకా హార్ట్ రేట్ అంటా షుగర్ లెవెల్స్ బిపి అన్ని మానిటర్ చేస్తుంది
హు అవును డాక్టర్ కి ఆటోమేటిక్ గా అలర్ట్ పంపిస్తారు
ఉమ్ అవును ఇంకా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ ని కూడా నోటిఫై చెయొచ్చు
హు ఆ ఇంకా వచ్చి రోబోటిక్ సర్జరీస్ ఇంకా కామన్ అయిపోతాయేమో కదా
ఆ కరెక్ట్ ఇంకా చాలా ప్రశషన్ త ఆపరేషన్స్ కూడా జరగచ్చు
ఉమ్ ఇవంతా ఇంకా టెక్నాలజీ పైన జరుగుతుంది ఇంకా మనం అగ్రికల్చర్ ఉంటాం కదా అంటే వ్యవసాయం అది ఏమైనా చేంజెస్ ఉంటాయా వ్యవస్ టైమ్ంలో ఇకా ఫ అయితే చాలా ఉంటాయి ఇంకా బోన్స్ డైలీ ప్రచ ఆటర్ చేస్త
ఆ పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ తోనే చేస్తారేమో
మ్ అవును ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కూడా చేస్తానం కదా సాయిల్ సెన్ సారి యూస్ చేసి అంటే ఆటోమేటిక్ గా వాటర్ సప్లై స్టార్ట్ చేయడంము ఇంకా వచ్చి ఏమనా ప్లాంట్స్ ఏమైనా డిసీజెస్ ఉంటే ఇవంతా చూసుకోవడం అవంతా మనం యూస్ చేస్తాన్నాం కదా అంతా టెక్నాలజీ వల్లనే కదా
హ్మ్మ్ కరెక్ట్ ఇంకా ప్రాజెక్ట్ వల్ల అయితే వాటర్ వేస్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ తగ్గించచ్చు
ఉమ్ అవును నిజమే ఇంకా ఫర్టిలైజర్ అమౌంట్ కూడా ఇంకా అంతా ఏఐ నే డిసైడ్ చేస్తుంది ఏమకనా
ఉమ్ కరెక్ట్ ఇంకా క్రాప్ కండిషన్ బట్టి రికమెండ్ అనేది చేస్తాది
ఉమ్ ఇంకా రైతులకి వర్క్ లోడ్ అనేది కొంచం వరకు తగ్గొచ్చ ఏమో నాకు తెలిసినంత వరకు
ఉమ్ కరెక్టే కానీ ప్రొడక్టివిటీ మాత్రం పెరుగుతుంది అప్పుడు
ఉమ్ ఇంకా షాపింగ్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది ఏమన్నా తెలుసా
ఇంకా షాప్ లోకి ఎంటర్ అయ్యాక ఏఐ మన ప్రిఫరెన్సెస్ ఐడెంటిఫై చేస్త అనుకుంటా
మ్ అంతేనే మన బ్రెయిన్ ని కూడా రీడ్ చేసేస్తుందేమె అది లాస్ట్ కి
ఉమ్ లాస్ట్ అదే చేసేస్తుంది ఎమె
ఇంకా క్లోత్స్ ట్రయల్ రూమ్ లో లేకుండా ట్రై చేయొచ్చా ఏమన్నా
డమ్ ఇక ఏమైనా వర్చువల్ వర్చువల్ మిరర్ లో ఎలా ఉంటుందో డైరెక్ట్ గా చూడొచ్చు
ఉ ఇంకా బిల్డింగ్ లో క్వ్ ఉండదేమో కదా
మ్హ్ లేదు ఐటెమ్స్ ఆటోమేటిక్ గా స్కాన్ అయ్యి పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది
హ్మ్ సర్లే ఇంకా ఇంట్లో అందరు బాగున్నారా మ్ మా ఇంట్లో కూడా బాగున్నారు సరే అయితే నిని మల్ల కాల్ చేస్తా
మ్ సరే అయితే బాయ్
బాయ్
హ్మ్